ఇ ఎ తా కక హలో అక్క నైన్ టీన్ దాంతోని రోటీ ఫ్రై చేస్తే
ఆ
స సరిపోతాయ్
ఉమ్
అ గేమీ వాళ్లెవరో పాపం బా జికిరు ముగ్గురు
పో పా ఈ తెల్సున
ఆ ఇగ మాట్లాడచ్చు కట్ చేసే టప్ పోకూడదు ఆ ఇవాలే చెప్పనా కద ఇ దీని గురించి మాట్లాడకూడదు అని ఆ దీని గురించి మాట్లాడుకుదాని ఏం చెప్పలేదు ఊరికే ఏదన్నా బ బ్యాడ్ లాంగ్వేజ్ మాట్లాడకూడదు అడ్రెస్స్ లు చెప్పుకోకూడదంట
సర్లే ఇంకేమి
ఏం చేసినావ్ సండే స్పెషల్
సండే స్పెషలా ఏం చేయలేపా ప్రజెంట్ అయితే ఏం లేదు పోద్దున్న అమ్మకు గుడ్డు ఉడికేసి ఇచ్చిన కొన్ని అలసందలు ఉంటే ఉడికేసినా తిరువాత పెట్టినా మీ బావొత్తే తిం టాడని
రసం ఉంటుంది కదా మళ్ళా రసం ఉంటుంది కదా
అది ఎ ఎట్లయిందంటే రసం తీసింటి
ఆ
కు రసం చేద్దామని మా అత్తోళ్ళు అరటికాయలు కొడుతులు కొడుతున్నారని వాంటద్దామ పోతి ఆడ తెచ్చుకోని అడ చెస్ కదా తెచ్చుకుందాం లే కర్రీస్ అని పోయినా పోతే ఆడ పాపం మాయత్త ఆ ఓలీ వేసి పెట్టిస్ ఓలీ వేసిన ఏంటికి లే ఇంగ నైట్ కి మీ బావ చికెన్ తెత్తాడేమో అని లేనింతట్ల నేను ఎట్లా చేస్తా కదా తెద్దాముఅని పోయిన అప్పుడు మా అత్త పప్పు పొద్దుం చేసిందే ఆ పప్పు చి పదకొండు మందిని అంటి కొట్టి ఏ పిచ్చింది కొంచెం తక్కువ చేసింది నేను పొడి నూరి ఇచ్చిన తెచ్చుకుంటే పొద్దున వాళ్ళకని చేసుకోలేదు అది
వాళ్ళు చేసుకుంటే పదకొండు మందికి ఎప్పుడైతుంది అమ్మ
ఇంగా కొంచెం తొక్కు పొడి
అవును ల అవును వు ఉంది
వేరే లేము
ఒక్కో ధర్శీ
హు ఇంగామే తెచ్చుకోలే ఇంగా సరిపోదు లేదో అనేసరికి అట్లా అటుకి రసం చేద్దాంలే అంటే మా అత్తయ్య ఇగ అందుకే ఇగ ఏమైతాంది పదకొండు మందికి అని
మధ్యాహ్ననికి
అవును రా తెచ్చుకోయింటే బాగుంటుండే
పోటాకి టైంపాస్
అట్ల తినడు అబ్బా మీ బావ చింత కొట్టేను పొడి కొట్టేను అట్ల తినేవాడు కాదు దాంట్లకి మళ్ళీ నేను ఇలా
కురుండల ఉమ్ ఏం అండి
పోసి పప్పు ఎదన్న కూర మాదిరి
అబ్బో ఏం చేస్తాంది
ఆడుతంది
అ ఇంటికాడికి పోయింది ఇడేనా
నా
ఊ ఊరికే రసం బడే
ఆ రసం చేసి పోయిండు ఉండు అంట అంటే ఆ
మూతి నాక్ తోట్టి కడిగే
తొట్టి పంటే ఎంతసేపు కడిగేస్తావ్ చెప్పుమల్ల అది
రసం అని చెప్పుకుంటి
హ్మ్ అదే బా రండి
ఏందో చేస్తా గుట్లగడ టమోట ఉన్నాయి ఇదో పూటికే చికెన్ తెత్తడండి మా బావ ఇదో పూటికి ఏదో ఓటి చేసుకుంటే తినడట్ల చిత్రానంద్ తినడే కన్నీ తలకాయ నొప్ప అయిపోత
ఆ
అట్లనాం తినదు పులుగుర
ఆ ఇంగేందినేది మళ్ళ
ఇంగ ఎదో కూరలండినాడు రాత్ర అన్ని చెప్పినాడు నాకు లీస్ట్ అవ చేయ్య
అయ్యా అన్ని దినాల మగ ఏ
మిరుపు తొక్కు అమ్మాయి బ్యాల్ మిరుపు తక్తతి సేతది గద అదిదిన్డు అదిదిండు మామూలుగా సిగత్నల్ పచ్చి మిప్కల్ ఏసీ జెత్తల్ చూడు అదిదినాడు రాత్ర అన్నాడు బ మీరు పెద్దమ నువ్వు నాలుగు వంటకాలు చేద
హ
నాలుగు ఒంట కాలంద ఒంటకాల ఏదు తయరు
ఎంత బా అ అవి పచ్చిపులుసు ప పచ్చిపుల్సు వాళ్ళ ఎంత బాగుంటంది నా మాక ఇష్టమేమ పచ్చిపులుసు ఆ విచిత్రమైననాడు ఏం తినదు మంచి మాంచి ఇవి అని తినక
అనే తింటాడున్ని ఆ టమోటా కూర చెప్పు ఆ టమోటా కూర రోజు
మన్నట్లే పోదది అదే అదే మల్ల బాగు అదే అవునా
ఆ
బగా ఏ మగన్ ఎంతపా యాద వితే అది తినేసకవ యాదో పటుకలేనుకోనే బరబా బావేలట్లి
అలు బావే చేసి పెడుతున్నాం కదా మూడు ఫుట్లా అందుకని పేర్లు పెడతాడు మెత్త అలవాటు చేస్తుంది అట్లు మ త్త రెండు మూడు కూరలు చేసేది రోజ వా అత్తె పల్లి ఓ పికిపాయమ్మకి రోజు కనీసం రెండు మూడు కూరలు చేస్తది ఓ టిఫిన్ టిఫిన్ జయికోని రోజు ఉండదు అది ఎవర కూలోలు వస్తున్నారంటే తప్ప
అవునా మేలు గదా ఎంత పోసిలో కదా అసలుకి బట్టల మిషిన్ కి ఎతుంద
వాషింగ్ మిషిన కొన్ని ఎతది కొన్ని పిండుతది
అమ్మయ్యా ఏయాలేనబ్బ
ఐస్ క్రీమ్ వస్తుందంటే ఇంకా నా బిడ్డ ఏగిరీ దుంకుతుంటది ఓ
ఆ